హలో ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారు లేసినారా కాఫ్
లేశి ఇప్పుడేనండి జస్ట్ కసులూడ్చేసి స్నానాలు చేసి పూజ చేసి
అవునా ఆ అదెలేండి మేం మేము టెంపుల్కి వచ్చామండి
అవునా
ఈరోజు సిరీడీ అయిపోయింది నిన్న ఈరోజు ఇక్కడ వెళ్తున్నామండి పోతున్నాము
అవునా అవును
ఉ
దా ఇంట్లో పని వర్క్ ఉంది ఇంట్లో కొంచం అవన్నీ చూసుకోవాలా అవప్పుడే అయిపోయినయి ఉ ఫస్ట్ అయిందా ఆ కాలేజీ పోయినారు వాళ్ళు
ఆ
వాళ్ళువే ఇంకా వాళ్ళు అన్ని ఎక్కడెక్కడన్ని పెట్టేసిపోయినారు అన్ని సర్ది పెట్టేసి
అవునా ఎప్పుడో ఓపెన్ అయినాయండి కాలేజీలు హాస్టల్కి వెళ్ళిపోయినారు కదా
హాస్టలు మొన్ననే
త్రీ డేస్ అయిందా వెళ్ళి ఉ మా అమ్మాయి ఇంకా వెళ్ళలేదు నెక్స్ట్ మంత్ వెళ్తారు అన్నారు ఎట్లాగో ఇప్పుడు స్టార్టింగ్ కదా క్లాసులు ఏం జరగవు
ఉ
ఫస్ట్ లో వెళ్తానన్నారు చూడాలా ఇంగ అన్ని రెడీ చేయాలా ఆమెకి
ఆ మేము రెడీ చేసి బజారుకి పోయి అవి తీసుకురాను ఇవి తీసుకురాను సరిపోతుంది మూడు రోజుల నుంచి
మాకు ఇద్దరు సడీకి వచ్చినాము ఇది అయిపోతే ఫస్ట్ దర్శనము మళ్ళా ఇంటికి పోతాను ఇంకా అదే డ్యూటీనే అండి మాకి
అవన్ని పంపించేసి ఇంకా రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలి
అంతేలేండి ఇంకా పిల్లలతో పాపం చేస్తే ఇదయ్యుంటారు బాగా టైర్డ్ అయిపోయి ఉంటారు
బాగా టైర్డ్ అయిపోయినాముండి
ఆ అదే అండి
వాళ్లేం చెయరు కదా ఇంకా
వాళ్లేం చేస్తరండి మగపిల్లలు ఏం చేయలేరు వాళ్ళు ఆడపిల్లలన్న అయితే కొంచెం సాయం చేస్తారు మగపిల్లలు బయట తిరిగేది అంటే చేస్తారు గానీ ఉమ్ అదే
సినిమాలు షికార్లు
కానీ మనకి డ్రాప్ చేసేదానికి ఎక్కడన్నా వెళ్ళాల అన్నా బైక్ లో డ్రాప్ చేయడానికి అన్నిటి బాగా ఇచ్చేస్తారులేండి ఉ
ఏం భయపడాల్సింది పన్లే ఇక
అదే ఎక్కడ కావాలంటే అక్కడ ఆ చాలా హ్యాపీగా పిల్లలు ఇం వాళ్ళు ఉన్నారంటే ఎటుగావళంటే అటు తీసుకెళ్తా ఉంటారు
ఆ ఎట్లా కాల్సిందే పాపం దానికైతే సమస్య లేదుంద
ఆ మాకు అట్లా లేదండి మా మా ఆయన మీద పెని కావాలా మేము
అవునా
ఆ మా ఆయనే తీసుకెళ్లాల్సిందే బయట ఏమన్నా తెచ్చుకోవాలన్నా పెట్టాలన్నా
స్కూటీ నేర్పించాలా పిల్లలకు వాళ్ళ
నేర్చుకోమంటే మా పెద్ద అమ్మాయికేమో కొంచెం అదరు ఎక్కువ చిన్నదానికి నేర్చుకోమంటే నాకేమోస్త భయపడుతు నాకు ఎందుకో భయం వేస్తుంది మమ్మీ అంటుంది ఇంకా అలాంటప్పుడు ఎలా నేర్ ఇది చేస్తామండి భయం ఉండకూడదు నేర్చుకోవాలంటే
చిన్న పిల్లలు ఎంత బాగా ఊడుతున్నారు నేర్చుకుంటే బయటికి బా పూర్తి కంటడగడ కాకపోయినా చిన్నగా మనం ఇంటి దగ్గర ఉన్న షాపుల కన్నా పోయేస్తా ఉండొచ్చు
ఆ అదే అండి విలేజ్ నుంచి అమ్మవ నాన్న వాళ్ళు వచ్చిందిండి బావున్నారా వాళ్ళు
ఆ బాగున్నారు వచ్చిండీ
ఆ
పోయినారు ఊరికి వెళ్ళినారు
అ ఊర్కెళార
ఆ రాన్ ఇక్కడ ఉండలేరు కదా వాళ్ళు
ఆ విలేజ్లా అల్వాటు పన్నొలు మనకి ఇక్కడ అంటే కొంచెం వాళ్ళకి కట్టేసినట్లు ఉంటుంది దీంట్లో బయటకి పోయేదానికి ఉండదు ఆ
ఇంటికి వస్తానే లాక్ చేసేస్తు బయటి పోని పోకుండా
అదే అండి మనం అట్లా చేస్తాం కాబట్టి ఇం వాళ్ళు ఇంట్లో కట్టేస్తారు ఎక్కడ ని పోకుండా అన్నట్లు ఆ ఫీలింగ్ లో వెళ్ళిపోతారు ఉండలేరు
లాక్ చేసి ఇంకా లోపల పెట్టేస్తుంటే లేదంటే బయటికి పోతే ఇబ్బంది పడాల్సి వస్తది
అదే అండి
కనుకోలేరు కదా
ఆ అదే కొద్దిగా ఏజ్ ఎక్కువయ్య కొద్దిీ అంతే కామన్ కానీ ఇంకొకటి ఏంటండి వాళ్ళ వాళ్ళ ఏజ్ కొచ్చా మనం ఎటుో అనేది తెల్లట్లే ఇప్పుడు తినే ఫుడ్ వల్ల
మ్మ్
నా ఏజ్ కు బాగా తిరుగుతున్నారు స్ట్రాంగ్ ను వాళ్ళలేజ్ వచ్చేకు మన పరిస్థితి ఏంటో మనకు అర్ధం అర్థంగాదు
ఇప్పుడే తిరగ లేకపోతన్నా
ఆ హా ఆ
ఇంగ యాడ తిరుగుతారు వామ్మో మనం తిరుగలేము ఇంక.
అదే కొంచెం నడిచే వెళ్తాము. కాళ్ళు నొస్తున్నాయ్ అనుకుంటాము వాళ్ళు పాపం అయినా గానే తిరుగుతారు. అ ఏజ్ వచ్చినా గానీ
ఉ తిరుగాలనా కదా ఇంక
వాళ్ళు తినని ఫుడ్ అలాంటిది ఇప్పుడు అంతా మనకి మెడిసిన్ ఫుడ్ అయి పోయిందండి యార్ ప్రతి ఒక్క దానికి మందులు గొట్ట పట్టినారు.
నీళ్లు తాగాలన్నా మందువే
ఆ కెమికల్స్ అన్నిటికీ ఇచ్చేస్తారు.
స్వచ్ఛమైండేది ఎక్కడుంది?
ఏదీలేదు స్వచ్ఛమైనది.
ఆ ఈరోజు మేము కూడా గుడికి వెళ్ళాలండి ఇక్కడ బయటికి పోయేసి వస్తేనే కొద్ధి సేపు రిలీఫ్ గ అదే
అవును ఇంట్లో పిల్లలతోనుూ ఎప్పుడు మనకి ఇంకా ఇండ్లే ఒక స్వర్గం అన్నమాట అట్లా అట్లా బయటక వెళ్ళొస్తా ఉంటే కొంచెం రిలీఫ్
మ్ అట్లా పోయేసి వెళ్ళినా బయటికి లేదంటే ఇంకా
ఆ స్కూల్స్ ఓపెన్ అయినాయ అండి మీ హస్బెండ్ కి
స్టార్ట్ అయినాయి అప్పుడే జూన్ పన్నెండు నుంచి స్టార్ట్ అయింది.
ఆ
మళ్ళా రెండు రోజులు సెలవు విచ్చిరి.
పొనిలెండి
మళ్ళా మండే నుంచి స్టార్ట్ అయింది.
ఇపుడు ఎక్కడ అండి జాబు.
అది పామిడి. ఆ పామిడి దగ్గర
ఆ అప్ అండ్ డౌన్ చేస్తారు ఏమో కదా రోజు
ఆ రోజు పోయేసి వస్తా ఉంటారు.
ఓకే
పొద్దున్నే ఎనిమిదికి పోయి
ఆ
సాయత్ర్రం ఫైవ్ తర్టీకి
అవునా
తప్పదు కదా పోయిరావాల్సిందే రోజు ఇక
ఆ రోజు పోయి రాల్సిందే కానీ వీళ్ళు పాపము చాలా గ్రేట్ అండి స్టూడెంట్స్ ని కూర్చుపెట్టి వీళ్ళు నిలబడి క్లాసులు చెప్పడం చెప్పడము అంటే, ఒక గురువు ఇది చేయడం కూడా చాలా ఎంత మందో గురువు దగ్గర చదువుకున్న వాళ్ళు ఎక్కడెక్కడో పోతుంటారు గాని గురువు మాత్రం పాపం అక్కడే ఉంటారు.
వాళ్ళకి పెద్ద అభిమానం వీళ్ళంటే.
ఆ అదే చెప్తున్లా.
ఎంత డబ్బులు ఇచ్చినా రావు అన్నమాట, అంతమ్ ప్రేమగా చూస్తారు ఆ పిల్లలు.
ఇప్పుడు మనకి, గురువు అనేది గురువు స్థానం గురువుకే ఉంటుంది.
ఉమ్మ్ కాబట్టి వాళ్ళు చాలా అభిమానంగా సార్, సార్ అని తిరుగుతుంటారు వాళ్ళు.
ఇప్పుడు గురువు ఎంత మందినో రెడీ చేస్తారు, కానీ గురువు మాత్రము
ఉమ్మ్
తనువు ఆయన తీసుకున్నా గాని, ఎప్పుడు స్టార్డింగ్ లో నిలబడే
ఉమ్మ్ ఆ చెప్పాల అందుకే వాళ్ళు గుడా అంత అభిమానంగా ఉంటారు.
కానీ వీళ్లకి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువే అండి, పాపం ట్వంటీ పన్నెండు గంటల వరకు నిలబడి చెప్పాలంటే పది గంటలు, పన్నెండు గంటలు చెప్పాల్సి వస్తది.
ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ గదా.
టా అవున్లేండి.
ఉమ్మ్ ఆ ఒక్కో సబ్జెక్ట్, ఒక్కోసారి కదా.
ఓకే.
క్లాస్ మొత్తం ఒకటి కాదు గదా.
ఇప్పుడు అట్లుందండి. ఇంతకు ముందు ఎడా అన్ని సబ్జెక్టులకి ఒకే టీచరే ఉంటాన్రు గదా.
అది ఎలిమెంటరీ స్కూలు
ఆ ఇప్పుడే క్లాసుల కండి చెప్పేది.
ఇప్పుడు తెలుగు. తెలుగు చెప్తారు కాబట్టి, త టెన్త్ వరకు సిక్స్త్, టెన్.
సిక్స్త్, టెన్
ఒక్కోరోజు క్లా, క్లాస్ కి ఒకదానికి క్లాస్ టీచర్గా ఉంటాడు. ఏదో ఒక క్లాస్ కి పొద్దున్నే మార్నింగా. ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ కు, క్లాస్ టీచర్ ఉంటారాయన.
ఆ కానీ రోజు బాక్స్ కు కట్, బాక్స్ కట్టి ఇచ్చేస్తారండి.
ఆ ఆ రోజు లో, ఆ రోజు అర్లీ మార్నింగ్. ఫైవ్ థర్టీకే, వా స్టార్ట్ అయితుంది వర్క్.
ఆ
టిఫెను, అన్నం, కూరలు అన్నీ ఇగ ఇంట్లో వర్క్, ముగ్గులు పెట్టడం. వన్నీ
ఇంకా అన్నీ ఇగ
ఎనిమిది గంటలకు అయిపోవాల్ల.
ఆ ఎయిట్ కి అయిపోతే, మళ్ళా ఎయిట్ నుంచి మీ మళ్ళా వేరే వర్క్ కు, బాక్స్ లా వర్క్, టిఫిన్ కి అంత ఆ
ఉమ్, ఇక్కడ వన్నీ సర్దేసి, ఇంకా మళ్ళీ పూజ జేసి
ఆ
ఇంగ, మిషన్ బట్టలేసి
మ్
కొన్సేపు రిలాక్స్ కోసం టీవీ నో సెల్లో
అంతలే అండి
లేదంటే కాళ్ళ నొప్పిస్టాట్ ఆఇంది కూర్చో కూర్చో అనేవి
ఆ ఇప్పుడు మన లేడీస్ ప్రాబ్లమ్స్ అన్ని అంతేనండి ఎంత చేసినా మనకి ఇంట్లో పని మాత్ త్రం తరగదు అవు శ్రీలత ఎంత బాగా కూర్చుందో టిల బయట
అవునా బాగుందా
బాగుంది చాల బాగుంది ఓకే అండి మేము రెడీ కావాలా మళ్ళా చేస్తానండి
ఆ సరే ఓకే బ బాయ్ బయ్
అ